అండి మీరు బావున్నారండి
మేము బావున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చెయట్లేదండి ఇంకా లేదండి మీరు తిన్నారా
నేను ఇంకా లేదండి పోవళ తినేకి
ఆ మేము ఇంకా క లేదండి మీరు ఊర్లో ఉంటున్నారా అండి విలేజ్ లో
నీ విలేజ్ లోనే ఇంట్లోనే ఉన్నానండి ఖాళీగా
ఆ అవునండి ఊర్లో ఉంటే, మేము కూడా ఊర్లోనే ఉంటామండి.
అవ్ మీరు ఊర్లోనే ఉంటారా ఏం చేస్తురండి ఏం చేస్తుంటారండి ఊర్
ఏం చేయట్లేదండి రీసెంట్ గానే నాకు కాలేజ్ అయిపోయింది
అవున్
ఆ ఏందో అండి కాలేజ్ లైఫ్ లో అసలు ఎప్పుడూ చదువులు చదువులు అన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇంటికి వస్తే ఏమో ఎం ఎంత బాగా నేచర్ ని ఆ ప్ర కృతి అసలు ఇప్పుడు చూస్తుంటే ఎంజాయ్ చేస్ నమండి
అయ్యో నిజంగనే పల్లెటూరులో ప్రకృతి అనేది నిజంగానే చాలా అన్ అంటే, ఆస్వాదించొద్ద ఆస్వాదించొచ్చు ఆ ప్రకృతిని. ఎందుకంటే చల్ల ఆ పచ్చదనము, ఆ పొలాల్లో చెట్లు గాని చుట్టుపక్కల చెట్లు ఇ ఇంట్టి ముందర చెట్లు ఎక్కడ పోయినా పల్లెటూరులో మాత్రం చెట్లే అండి అందం తెప్పించేది అంటే ఊరికి
అవునండి కానీ ఇక్కడ ఎట్ల అంటే మా ఊర్లో మా ఇంటి చుట్టూ చింత చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయండి. మ మధ్యలో మా ఇల్లు ఉంటుంది. బయట మంచం యేసుకొని మంచం యేసుకొని చాలా బాగుంటు టుందండి పడుకుంటాం మ మధ్యాహనం టైమ్ లో ఇంకా సాయంత్రం అయితే అలా చల్లగాలి ఎంత బాగుంటు టుందండి
కాదండి మంచి ఆక్సిజన్ ని అందుకుంటున్నారనమాట మీరయితే తే స్వచ్ఛమైన ఆక్సిజన్ ను మీకీ హెల్త్ ది అంటే ఆక్సిజన్ అనేది మనకి ఎప్పుడు రూమ్ లో ఉంటే ఇది కాదు కదండి బయట అలాగా ప్రశాంతంగా కూర్చొని బయట గాలిని ఆస్వాదిస్తూ
అవునండి కానీ ఇప్పుడు ప్రకృతి మనకు ఏంది ఆక్సిజన్ ఒక్కటే ఇవ్వదు కదండి ఫ్రూట్స్ గానీ అదే పళ్ళు గాని ఇంకా ఫ్లవర్సు అన్నీ ఇస్తుందండి దానికి మనము నీళ్లు పోస్ చాలండి నీళ్లు పోసి దాన్ని మంచిగా చూసుకుంటే చాలండి. మనకు మన జీవితానికి ఏమేం కావాలో అన్ని ఇచ్చేస్తుందండి అదే
అవునండి నిజంగనే అసలు ఇప్పుడు పొలాల్లో చూడండి అసలు నిజంగానే అసలు పల మీరు ఎప్పుడైనా అంటే మీకీ అంటే మీ సైడ్ ఎవరైనా పూల అంటే పూలది తోట చూసారం
అవునండి చూసామండి పూలు ఆ పూల తోట ఎం త బాగుంటుందంటె మ్ పొలానికి ఊర్లకి అవే కలలండి ఎక్కువ
అసలు ఆ పువ్వుల తోటలు అయితే
ఇప్పుడు ఎలాగంటే ఊర్లో ఉంటాం అనుకోండి మన ఇంటి చుట్టరే చుట్టూనే పూలు చె పండ్లు చెట్లు అన్ని వేసేసుకుంటాము మనం కావాలన్నప్పుడు తీసుకుంటాం తింటాం పళ్ళైనా పూలైనా మనం తీసుకుంటాము కట్టుకుంటాము పెట్టుకుంటాం తల్లో కి కాని ఇప్పుడు
నేనె నేను యాక్చువలీ కాదండి నేను యాక్చువలీ ఊ ర్లో అంటే మీరు గమనించారా లేదా తెలియదు కాని ఆ ఇవి వేస్తారు చూడండి రాగుల రాగుల్ పంట ఏస్తారు తెలుసా ఆ దాన్నిది అంటే పెరిగినప్పుడు ఆ పొలానికి పోయినప్పుడు అక్కడ చూడండి ఎంత పచ్చగా ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా సా అండి అసలు అప్పుడు ఆ అందం చూస్తూ నిజంగానే అస
మనము ఊర్కనే నేచర్ ని అదే ప్ర కృతిని ఎంజాయ్ చేయడానికి కానీ పొలం దగ్గరకి వెళ్ళినప్పుడు ఎవరైనా చెనకాయల చెట్లు కానీ రాగులు గాని మామిడికాయల తోటలు గాని ఏసి తే మనం పీక్కొని తింటాము లేకుంటే వాళ్ళు పీక్ తుంటే తీసుకోండి అని వాళ్లే ఇస్తారండి చ్ అది చాలా బాగుంటుందండి అంటే ఇ ఇప్పుడు ఆ మన పల్లెటూర్లో అయితే అన్ని మనకు ఫ్రీగా వస్తాయి ఇంకో టి ఏమంటే అన్ని ఫ్రెష్ ఫుడ్ ఉంటుందం డి
అవును అన్నీ ఫ్రెష్ ఎందుకంటే అంటే అక్కడ అందరు ఇప్పుడు చాలా వరకు పల్లెటూర్లు ఎట్లా చేస్తారు చెప్పండి వాళ్లే పండిచు కొని వాళ్ళ తోటలో వాళ్ళే పండించు కొని తెచ్చుకొని చేసుకొని తింటారు కానీ సిటీ లో అట్ల చేయరు కదండి అంటే అక్కడ ఎక్కడ నుంచో వచ్చేవి మార్కె ట్ తీసుకొని వస్తారు అక్కడ వేస్తారు అవి కొనుక్కోవాల అంటే అవి ఫ్రెష్ అంటే నార్మల్ గా అంటే పల్లెటూరు అంత ఫ్రెష్నెస్ అది ఇవ్వదండి
అవునండీ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు సాయంత్రం పూట్ల అయితే నైట్ టైమ్స్ ఆ పల్లెటూర్ లో అయితే అందరు గుంపుగా కూర్చొని మాట్లాడుతుంటా
అవునండీ అది అసలు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి అసలు అట్లా పల్లెటూర్ లో అ అట్ల చెట్లు కింద కూర్చొని ఇంకా అయితే ఫ్రెండ్స్ ఉంటారు కదం డి నేనైతే ఆ టైమ్ లో అయితే ఫ్రెండ్స్ ఉంటారు మా ఫ్రెండ్స్ ని పిలుచుకొని పొలాలకి వెళ్తాం మి అట్లా అంటే తో తోట్లు ఉంటాయి కదండీ అంటే వాళ్ళకు తోట్లో తెలియకుండా దొంగతనంగా వెళ్ళి ఏమైనా తినే ఉంటే పి కొన్సోచి తింట నంటుది త అ అంటే అక్కడ ఏమి వుంది
డ్స్ వస్తాయండి మంచి హై హైబ్రిడ్ ఫుడ్ చూసై అంటే ఇప్పుడు ఆ ఆ పల్లెటూర్లో ఎలాగంటే కెమికల్స్ ఏమియ్యరు మనం తీసుకు కుంటం తినేస్తాం కడ కుండయిన కానీ ఇప్పుడూ ఆ ఎక్కడికి సిటీ లైఫ్ లోకి వస్తే తీసుకుంటారు వేడి నీళ్ళల్లో కడుగుతారు ఉప్పు నీళ్ళల్లో కడుగుతారు తర్వాత తింటరు మనమయితే తె అంత టైం
అంత లేదండి మనం అక్కడే ఆ అక్కడ అసలు చెట్లోనె పీక్ కాని మనము ఫెష్గా తినెస్త స్తం కదండి అసలు ఎందుకంటే అక్కడ మనం అంత కెమికల్ ఉండదు మన ఎక్కడ పల్లెటూర్లో
అవునండి ఇంక ఇప్పుడు ఏమంటే అండి ఇప్పుడూ మా ఈ ఎండాకాలం స్టార్ట్ అయిందండి ఇప్పుడ్నుంచి స్టార్ట్ అయిపోతే మనమయితే ఇంకా ఊర్లో ఉన్నోళ్ళు రోజు ఒక్కొ కొబ్బరి నీళ్ళు తాగేస్తాము కానీ ఆ బెంగళూరులో హైదరాబాద్ లో ఉండే వాళ్ళయితే యాభై రూపాయలు వంద రూపాయలు పెట్టి తీసుకోవాల్సి వస్తుంది
ఇప్పుడు ఈ ఎండాకాలంలో అండి కాదండి ఎండాకాలంలో అసలు కొబ్బరి నీళ్ళా అంటే రేట్ ఎంత పెరిగింది తెలుసా అండి అసలు సిటీలో కానీ విలేజ్ లో మనమే వెళ్ళి మాకు కావాల్సినప్పుడు తీసుకొని పీక్కొని వచ్చి తాగుతా అంట మీ
అవునండి కానీ ఇప్పుడు ఇంకొకటేమంటే మనకు కొబ్బరి నీళ్ళు ఒక్కటే దొరకదండి సమ్మర్ అంటే అంటే ఎండాకాలం అంటే మామిడికాయలు దొరుకుతాయి. ఇంకా కొబ్బరి నీళ్ళు దొరుకుతాయి. చాల అండి చాలా అంటే చాల అండి
ఆ అవునండి
ఉమ్ కానీ సిటీ లైఫ్ లో అలా కాదండి వాళ్ళ అన్ని కొనుక్కోవాలి కానీ మనకట్లా ఉండదు అన్ని
కానీ మనం నేచర్ అంటే అది ప్రకృ కృతి అంటే ప్రకృతి గురించి చెప్పుకోవాలంటే పల్లెటూరె అండి ఒక దానికి మరో పేరే ప్రకృతి అందం ఏది అంటే పల్లెటూ
అవునండి ఇప్పుడు ప్రకృతి మనకి ఎన్ని ఇస్తుందంటే ఇప్పుడు ఆవులు గడ్డి తింటయి. గడ్డి తినేసి మనకు మంచిగా ప్యూర్ స్వచ్చమైన పాలుస్త వచ్చండి కానీ ఆ కానీ ఇప్పుడు ఆ మనం సిటీ లైఫ్ లో చూసుకుంటే సిటీ లైఫ్లో అన్ని కల్ తినె అండి
అవునండి
ద ఇప్పుడు పొలాల్లోకి వెళ్తాము మనకేం పని లేకుంటే మనము బర్రె ఉంటే మన ఇంట్లో తీసుకుపోతాము దాన్ని అక్కడ కట్టేస్తాము తింటా ఉంటుంది అక్కడే పొలం దగ్గర పడుకొనేస్తామండి మనమయితే
అవును అయితే అయ్యో నిజం అండి అసలు పొలాల దగ్గరని నిద్రపోవడం అనేది నెక్స్ట్ లెవెల్ అండి నాకు చాలా ఇష్టం అట్ల చెట్ల కింద నిద్రపోవడము అలా అంటే అక్కడ చాలా బాగుంటది అసలు పొలాల్లో మళ్ళీ మాకు ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొడ తే అట్లా వాకింగ్ అని ఊరిక అట్లా ఆ ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానీకి జస్ట్ ల వాకింగ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ తో అల్లరి చేసుకుంటూ
ఆ మట్టి రోడ్లు ఇంకా మట్టి రోడ్లు తర్వాత మా వర్షాకాలం అయినప్పుడు వర్షం పడితే ఆ స్మెల్ గాని ఆ వాసన చాలా బాగుంటుంది అంటే ఆ ప్రకృతి తి అనేదే ఒక వరం అండి
అవునండి
కానీ ప్రకృతిని అందరూ చెడగొట్టు తెేస్తున్నారండి ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే పది చెట్లు ఉంటే పది చెట్లు నరికేస్తారు ఇల్లు కట్టుకుంటారు కానీ ఆ పది చెట్లు ఇట్లు ఎంత ఆక్సిజన్ ఇస్తాయి మనకు ఎ అవి కూడా ఒక ప్రాణం కదా అని అసలు ఏం ఉండదండి
కాదండి అసలు అదే మరి వాళ్ళకి చెట్లు వెళ్ళి తెలి చెట్లుంటే క్షేమం లేకుంటే క్షమం అని ఎప్పుడో సామెత రాశారండి కానీ ఏం లాభం చెప్పండి ఒక్కరు కాని పాటించడం లేదు అసలు ఎంత ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటేనే అట్లా అక్కడ ఉండే చెట్టుని ఇట్లా జస్ట్ ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా న
తీసేస్తారండి కానీ కొద్ది మంది ఇప్పుడు పల్లెటూరులో పెరిగింటారు కదండి మన తాతలు మన ముత్తాతలు వాళ్ళు ఏం చేస్తారండి అక్కడి అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే ఆ చెట్లుని వేర్లతో సహా తీసేసి వేరే దగ్గర నాటేస్తారండి వేరే దగ్గర నాటుతారు వాళ్ళని మనం అడిగితే మనం అడిగితే ఏమంటారంటే అది దానికి కూడా ప్రాణం ఉంది చిన్నప్పుడు నుంచి నేను పెంచానమ్మా అని చెప్ప తారండి చాలా అంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయితామండి అప్పుడు
కాదండి చెప్పేసిండి కొంచము ఏమంటే ప్చ్ ఇప్పుడు నిజంగానే చాలా